హలో
చెప్పండి
హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి పిల్లలకి వంట చేసినా
ఏం కర్రీ చేస్తున్నారు అండి
కర్రీ సాంబార్ చేసానండి
సాంబార్ చేశారా
మ్ మీరండి
ఇంక వంట చెయ్యలేదండి చెయ్యాలి
స్కూల్ క వెళ్తున్నారండి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిందా
ఆ రేపటి నుండి స్టార్ట్ అండి రేపటి నుంచి వెళ్తారు మీ పిల్లలు
మా పిల్లలు కూడా వెళ్ళలేదండి ఇవాళ సోమవారం మంగళవారం అని చూడలేదండి రేపు తోలాలి
అవునండి నిన్న స్టార్ట్ అండి నిన్న అమావాస్య ఇవాళ మంగళవారం అని ఎవరు పంపివ్వలేదు మ్ రేపు పంపిస్తామండి మ్
ఇంగ్లీష్ మీడియం ఏమ అండి పిల్లలు
ఇంగ్లిష్ మీడియమే అండి
ఆ అది గవర్నమెంట ప్రైవేట్ స్కూలా
ప్రైవేట్ స్కూలే అండి
ఊహు ఎంత ఉంటాదండి మినిమం ఫీజ్
మీ పిల్లలు
ఆ ఒక బాబు ప్రైవేట్ ఒక బాబు
అవునవును మ్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు మంచిగా స్టడీ ఉంటుంది కదా అండి
అవునండి
మ్ ఎక్కువ ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ కే పంపిస్తున్నారు కొంచెం పిల్లల్ని అప్పుడు పంపయకపోయ
మ్ అవునండి
ఆ
వీజ్ ఎంత ఉంటుందండి ఆడ
పీజు తేలవదండి మా సారే చూసుకుంటారు మొత్తం
ఉమ్ బుక్స్ గిట్ల కొన్నారా మరి బుక్స్ గిట్ల కొన్నరండి
లేదండి స్కూల్ స్టార్ట్ అయినాక ఒక టూ త్రీ డేస్ పోయినాక కొంటామండి ఇప్పుడై
కొత్త స్కూలా ఆ ఇంత ముందు పోయిన స్కూలేనాండి
ఇంత ముందు పోయిన స్కూలే అండి హాస్టల్లో లో ఎద్దాం అనుకున్నాం ఫస్ట్ ఉమ్ పాప ఉండనని ఏడ్చింది మళ్ళీ ఇగ ఇంటికి తీసుకొచ్చాము
మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా అండి
ఆ పడుతున్నాయండి వర్షాలు మబ్బు యేస్తుంది చల్లబడుతుంది గాని లైట్ గా పడిపోతుంది ఎక్కువ పడుతుంది న ఎండ మాత్రం బా కొడుతుంది
అవునండి మాకు కూడా వర్షాలే లేవ అండి ఈసారి మా దగ్గర వ్యవసాయం చేస్తాము పటి లేదండి కనీసం దుటి కూడా దున్నలేదు ఈ సారి
అవున పట్టిగింజలు పెట్టారా అండి
పెట్టలేదండి ఇంకా
గట్టా వర్షా పడుతు నే నా అన్ని
ఆ రెండు వర్షాలు పడితేగాని భూమి నాంతేగాని గూతే అచ్చుదోలితే గింజెలు పెట్టడం అనేది క్క చిర కటీ వచ్చి ఎంతవరకు మా ఊర్లో
మూడు కేసుల కచ వరకే పెట్టేస్తారు కదా అండి ఈ పత్తి గింజలు
అవునండి పెట్టటెయాలి ఆల్రెడీ చెట్టు ఇంత మన మూడి పోడు వస్తదండి చెట్ ట్టు మందు కూడా వేయడం జరుగుతుంది అలాంటివి సగందలు కూడా లేదండి
అవునవునా అదే ఇప్పుడు వర్షాలు తక్కున్నాయి
ఈసరి కాలం కాదంట అండి
ఉమ్ ఈ సిటీలో ఎక్కువ పడుతుందండి వర్షం
సిటీలో ఏ ఉందండి పల్లెటూర్లలో ఇట్లా వ్యవసాయం చెస్
ఆ ఊర్లలో పడాలి ఊర్లల్లో పడితే పత్తి గింజలు అవి ఇవి వేస్తున్నా వేస్తారు కదా
ఆ
ఇప్పుడు వర్షాలు పడక ఇంటి దగ్గరనే ఉంటున్నారు జనాలందరూ
ఉహ్మ్
ఉమ్ కరువు పనికి వెళ్తున్నారా అండి
ఆ వెళ్తున్నామండి ఇవ్ ఇగ ఒక బంజేస్నరండి ఇప్పుడే ఈ వారం బంద్ పెట్టారండి
నెక్స్ట్ వారం ఉంటందా మరి ఇక అయిపోయిందా
లేదండి ఈ సంవత్సరం అయిపోయిందండి ఇక మళ్ళీ కొత్త సంవత్సరమే
అంతేనా ఎండాకాలం అయిపోయే వరకేనా మార్నింగ్స్ ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తారండి
పిల్లలు ఫోర్ కి ఓగరు వస్తారు ఫైవ్ కి ఒక్కలు వస్తారండి చిన్న బాబు ఫోర్కి వస్తడు
మరి బస్సెస్ ఏ నా
ఆ బస్ ఏ నండి
ఉమ్ హు ఉమ్ హా ఎకడి బుక్స్ అవన్నీ తీసుకున్నారా బ్యాగు
ఇంక ఏది లేదండి ఇగా రేపు స్కూల్కి వెళ్తే గానీ ఎలా ఉందో అ రేషన్ తీసుకోనీ వేలండి
అదే ఇప్పుడే అదే స్టార్ట్ అవుతుంటే సిలబస్ స్టార్ట్ అవుతుంటే తీసుకోవచ్చు ఇప్పుడే ఎవరి రారు కదా రెండు మూడు రోజుల తర్వాత వస్తారు అప్పుడు తీసుకోవచ్చు
ఉమ్
స
ఇంకను ఏం చేస్తున్నావు
ఇవి కార్తూలు తెలుసా అండి మూర్ఖశిర ఆరుద్ర అని రోహిణి అని
ఆ తెలుసండి లైట్గా తెలుసండి
పడకపోతే ఇ మల్లా వారానికి ఆరుద్ర కార్తి స్టార్ట్ అయితాది ఆరుద్రలో పడకపోతే ఆ కార్తులు పోయినా ఆరు నెలల దాకా వానలే ఉండవట
అవునా
ఘోరం
ఇంకండి ఏం చేస్తున్నారు
నీ నీళ్లు కట్టి పత్తి గింజలు పెట్టుకుంటా మండి
ఆహా ఇప్పుడు ఇ వర్షాలు పడకపోతే నీళ్లు కట్టుకొని గింజలు పెడుతున్నారా
అవునండి మాకు ఇక నీళ్ళు లేవు బోరు లేదు కాబట్టి ఇక వానకే న ఎదురు చూడడం
హమ్ లైట్ కూడా పడట్లేద అండి
పడతలేదండి ఒక్కటే వాన పడిపోయింది అది కూడా మామూలుగానే పద్దదండి
బాగా పనులు ఉంటనే తినడానికి వస్తాది
అవునవను
అ దున్నడానికి వస్తే దిన్న వెళ్ళింది ఈజీ ఉంటా లేకపోతే దున్నట వాళ్ళకి కష్టం అంీ
అవును
ఇప్పుడు ట్రాక్టర్ ఆ అండి ఎడ్ల తోటేనా
ఆ లేదండి మన ట్రాక్టర్ తోటేనండి
అదే అంటే ఎక్కువ అప్పుడైతే ఎడ్లు ఎడ్లు రెండు కట్టి నాగలు పెట్టి దుండేదండి
ఆ అవునండి లేదండి ఇప్పుడు ట్రాక్టర్ ఏ
ఇప్పుడు ఇంకా
కాచ్చ దర పత్తి అచ్చు తోలడానికి ఎడ్ల తోటి చేస్తారండి ఎడ్ల తోటి
ఆమ్ ఆమ్ హా అ అవునండి
ఆ
మరీ ఇంక వర్షం పడతనేనా అండి మీరు పెట్టేది పత్తి గింజలు
ఆ వర్షం పడితనే అండి లేకపోతే లేదు
అవు
మీకుందా అండి వ్యవసాయం
ఆ ఉందండి
అవు
ఉందండి కానీ మేంత ఏం మార్తే వాళ్ళు వస్తారు అందుకే మాకు ఎక్కువ తెలియదు
ఆ
అ అ ఇంకా మరి అవన్నీ పెట్టారా గొడ్లు నాటడం అవి
పర్లి గట్లు కూడా ఏం లేదండి మాకు ఇక నీళ్ళు లేవు అసలే ఓన్లీ ఒక పత్తి కందులు
ఓకే పత్తి కందులాలు వాటికి వాటర్ అవసరం కదా వరికి అయితే
ఆ వాటర్ అవసరం కాబట్టి మేము ప వరి లేదండి ప అది వర్షాలు పడితేనే పండుద్ది
వర్షాలు పడుతున్నా ఈ కందులు పత్తి
హ్మ్
పెడతారా అన్నీ
అవునండి
బిరియాని బయట నేనా రైస్ కొనుక్కునేది
బయటనే కొనుక్కుంటామండి బియ్యమే డైరెక్ట్ ఓట్లీ ఇట్లా కొని పట్టించడం లేదు ఓన్లీ డైరెక్ట్ బియ్యమే కొనుక్కుంటాం రెండు కింటాలో మూడు కింటాలో
నెయ్యి ఒకేసారి కొనేసుకోనా
ఆ అవునండి బ
హ్మ్ ఇంకాను మేము మా మామయ్య వాళ్ళు పండిస్తారండి వాళ్ళు పట్టించి పంపిస్తారు మాకు
హ్మ్
ఎక్కువ కొనం అండి మేము
హ్మ్
హ్మ్ మా మామయ్యా పంపించి పంపిస్తాడు ఇంటికి ఫెస్టివల్స్ పోయినప్పుడు తీసుకొని వచ్చేస్తాను
హ్మ్
హ్మ్ ఇంకాండి ఇంకేం చేస్తున్నారు ఇగ స్కూల్ స్టార్ట్ అయితే బిజీ అవుతారు పిల్లలందరూ
అవునండి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి ఈ పత్తి పనులు ఏవి స్టార్ట్ కాలేదు యితే అటన్నా బుక్స్ కొనడం పత్తి పెట్టుబడి
అయన్ని ఇబ్బంది అయితది కొంచెం హ్మ్ బుక్స్ కి ఫుల్లు రేట్ ఉంటది ఇప్పుడు ఇప్పు ఏ క్లాస్ నైన్త్ క్లాసా
ఆనైన్త్ క్లాస్ అండి
కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదా అండి బుక్స్
వ వేలైతే బుక్స్ కే
హ్మ్
పో సంవత్సరమే ఏఐతుల ఆరు వేలయినయ్ బుక్స్ కే
ఊమ్ ఇప్పుడు సు ఎక్కువనే అయితయ్ నైన్త్ క్లాస్ క్లాస్ పెరిగే కొద్ద్దీ బుక్స్ కూడా పెరుగుతాయనన్నే
అవునండి
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ల బు క్స్ వాళ్లే ఇస్తారా మనం తీసుకోవాలా అహ యూనిఫామ్ తో సహా వాళ్ళే ఇస్తానా
ఆ చిన్నబాబుక్ ఏం లేద్ ఒకస్ కూల్ బ్యాగ్ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి కొనిస్తె జాలండి అన్నీగా వాళ్ళే ఇస్తార్
పర్లేదు బానే ఉందండి అన్ బాబు
ఊమ్
ఈయర్ అన్ అందులోనే ఉస్తున్నారీగా
ఆ అందులోనే అండి
ఉమ్ ఏమ్ చేంజ్ చెయ్యరా పిల్లల్ని
ఆ ఉన్నారండి దీన్ దాంటకు చాలా మందే తోలుతారండి మా ఊర్లో సీ దక్కుంటేనే స్టడీ మంచిగా చెప్తారు కదా ఇంట్రెస్ట్ వెట్టి వాల్ ని పిల్లలు ఎక్కుంటే ఎకువ పటిచ్చుకోరు పిలల్ దక్కువనే ఉన్నారు గావటికి మంచి కాన్సన్ంట్రేషన్ వీళ మీదనే ఉంటది
ఊమ్ ట్యూషన్ గిట్లా వెళ్తారా ఒచ్చినంక ఏం ఎళ్లారా
ఆ అ
ట్యూషన్ కి పంపిస్తారా ఈవినింగ్ ఒచ్చాక
ఆ లేదండి
ఏం లేదా ఇంటి దగ్గరనె జదువుకుంటారా
ఆ ఒచ్చినాక్ ఇంటి దగ్గర వాళ్ళే జదువుకుంటారన్ మాట
ఉ హు
అలా సర
ఉ కన్నీ
ఆ అవునండి మీ పాప్ మీ పాపండి
మా పాప ఆ ట్యూషన్కి వెళ్తదండి రాగానే పంపిస్తాను కాపోత్ ఇప్పుడు స్టాపింగ్ కావటి సీం పంపివమ్ము కొన్ని రోజులు సిలబస్ స్టార్ట్ అయినంక వంపిస్తామండి
అవున
బుక్స్ తీసుకొని అట్ ట్టాలు అవన్నీ వేయాలని వేసిన తర్వాత బ్యాగ్ తీసుకోవాలే
మీరే ఏస్తారా మీ పాపేసుకుంటదాండి
మేమే ఏస్తామండి పాప ఏస్కోదు
అవునండి మేము జరుతున రోజుల్లయితే ఒకా ఆర్బాటం బాగుండేది బుక్కు కొనుక్కోవాలని
ఆ బుక్స్ గొన్ కొనే వాటి
ఒక రోజ్ ఒక రోజు మొత్తం వాటిని అన్గా వెట్టడం తర్వాతిప్పిన్ అం అలా ప్రిపరేషన్ బావుండేదండి
కనీ ఇప్పుడు పిల్లలు మనం పేరెంట్స్ మే వెయ్యాలని
అవ్ నండి మా ఏమ కళ్తున్నప్పుడుయితే అన్నీ మేమే మా అమ్మ వాళ్ళే ఉంటుంది పోయ్ క్కడికిట్లా పోయేవారు ఏం చూడకపోయేవారు మేమే అన్ని చూసుకొని రడీ ఏష్ పెట్టుకున్నా స్కూల్కి.
అవునండి. ఇప్పుడు పిల్లలకి మనం ఏం పేరెంట్స్ ఏయాలే. ఏజీ బుక్స్ తోనే నేమ్స్ అవన్ని రాయడం.
వరకా
రీ వి హ్ సరే అండి.
సరేండి.